హలో
ఆ వినిపిస్తా ఉందా
వినిపిస్తుంది బ్రో మీకు
ఆ వినిపిస్తాను వినిపిస్తాను అక్కడ ఆ ఇప్పుడు వినిపిస్తాఉంది కాల్ కనెక్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఓకే మ్ మేము ఇంటిప్పుడు తిన్నాము నేను మా ఇంటికి వచ్చేసినాను ఎప్పుడై తెన్నాను తినహినాను మా అమ్మ తొందరగా పెట్టేస్తుది సెవెన్ తర్వాత పెట్టేస్తుందింటే
ఆహా ఓకే మ పిల్లికి ఉంది చాలా టైం పడుతుంది
ముట్టల్ళ అయిపోతాదేమో మీరు పడుకనే లోపు
అయ్యోయ్యో రా లెవెన్ తర్టీ అయిపోతే లెవెన్ లెవెన్ థర్టీ
లెవన్ థర్టీ కి టువెల్కి
హహహహహహహహహ ఆ ఆ హహహహ
కువున్నాయి అక్చుల్లీ
ఆహా కే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి బ్రో
మ్హ్ హ్ హ హ
మ్ ఇప్పుడే తథర్టీ ఎయిట్ టు తథర్టీ సిక్స్ డిగ్రీస్ కాస్తా ఉంది ఇంకా ఏప్రిల్ మే లో ఇంకా ఎలా ఉంటుందో చూడాలి
అవునవునవును ఇక్కడ ఇక్కడ మా ఊర్ దగ్గర కూడా ఐ మీన్ ఎక్కువ ఎండలు ఉన్నాయి అదే మా అమ్మ చెప్తా ఉన్నారు
ఉం
ఎక్కు ఎండలు ఎండలున్నాయి అంటె ఫిరిగి పోర్స్కొ తనే ఏనార పెరుగు మజ్జిగ చేసుకుని తాగేసినారంట
ఇదే బెస్ట్ సమ్మర్ లో
హా ఆ
మీ ఊర్లో బావిలు ఉన్నాయి యా చె చెరువులు బావిలు
చెరువులు ఉన్నాయి మా పొలంకి వెళ్ళాలంటే ఆ చిరువుని దాటుకుని వెళ్ళాలన్నమాట
ఆహా
ఆ చెరువులుయితే ఉన్నాయి బావిలు ఉన్నాయి కానీ మాగ్ గూడా హహహహ అ ఈత అంటే గుర్తిచ్చింది నేను నైన్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ అంటే నైత్ క్లాస్ అయిపోన తర్వాత సమ్మర్ హాలిడేస్ టెన్త్ క్లాస్ కు ఎంటర్ అవుతనగా నేను మా నేను నేను మా తమ్ముడు ఈత నేర్చుకుందాం అని చెప్పేసి క్యాన్ కట్టుకొని దూకేసి పోయేసి వస్తా ఉన్నా అన్నమాట ఒక మెట్లు దగ్గర నుంచి వెళ్ళనాను తుంగా మళ్ళ మెట్లు దగ్గరకి వస్తూ ఉన్నాను వస్తూ ఉన్నా ఇప్పుడు నీది ఇప్పుడే మనసులో అనుకున్నా నేను ఇప్పుడు తెగిపోతే నా పరిస్థితి ఏంటి అని తెగిపోయింది
అయ్యయ్యో దేవుడా అంటే మీరు మనసులో ఏద అనుకుంటే అది జరుగుతు తుంది అన్నమాట అయితే
అన్ని జరగవులే కొన్ని జరుగుతుంటాయి లే పక్కన పెట్టేయండి కానీ ఆ టైం చూడండి అంటే అన్ని జరగవు కొన్నే అది టైం అన్నమాట బావిలో
ఓ బావిలో మెట్టుకు పడి తెగిపోయింది
మెట్లు దగ్గర మెట్లు ఉంటాయి కదా మెట్లు మెట్లు స్టెప్స్ ఆ స్టెప్స్ ను చి దూరంగా వెళ్ళానాను క్యాన్ కట్టుకొని, మళ్ళ దగ్గర వస్తా ఉన్నమాట మెట్లు పట్టుకుడేదానికి టైంలో అప్పుడు అనుకున్న మనసులో నేను అంటే ఇదిగాని తెలిగిపోతే మన పరిస్థితి ఏంటి అని అనుకున్న మ టక్కున తెపోయింది అది
ఆ
ఇంకంతే లోపలికి వెళ్ళిపోతూ వున్న టెన్త్ క్లాస్ కి ఎంటర్ అవుతాను అన్నమాట అప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్స్ అప్పుడు దొంగ పోలీస్ గేమ్ ఆడత దొంగ దొరికా ఆడారు అప్పుడు నీ ఎంటికలు పెంచుకోన్న దొంగ దొరికారా అని చెప్పేసి లాగారు నన్ను అప్పుడు నాకు అర్థం సిచ్యువేషన్ ఎటో పక్క అంటే మెట్లకి దగ్గరలే దగ్గరే మెట్లు దగరే ఒక పైక్ లాక్ టూ మిట్ అందించినారు నేను బతిపోయినాను లేకపోతే ఆ రోజే నాది టూ థౌసండ్ టూ థౌసంన్ ఎయిట్
ఓ అమ్మ దేవుడా థాయగాడ్,
నిజంగా హార్బుల్ అది ఒక సిచువేషన్ జరిగింది అవును ను మా నాన్నగారు ఈత ఎంకరేజే చేసినారు నా వాళ్ళకి రాలా మా అన్న మా మా అక్క కి నాకు ఇదిలేదు మా అన్నకి మా తమ్ముడి కి మా అమ్మకి మా నాన్నకి తెలుసేత
ఓ అండీ మీరు మీ అక్క నేర్చుకోకుండా నద ను మ
అవున అవున అవును మా నాన్నగారికి అదే బాధ అనమాట నా కుడుకు రాదే ఈత వీడికి ఏమన్నా అయిపోతాడేమో ఎడి కి నా సిచ్యువేషన్స్ అన్ని మా నాన్నగారికి బాగా ఇష్టం ఇష్టం అనమాట అంటే నేను కొంచెం స ఈత నరు పచ్చలాక మనను బాలా భయం అనమాట అంటే ఒకసారి మా నాన్నగారు నేనొచ్చి పొలం దగ్గరికి ఎలేసివచ్చి ఓసారి మా నాన్న గారు నేనొచ్చి వచ్చి నిద్రపోతూ ఉంటే నా మా నాన్న నాకు తెలియకుంటే కళ్ళోతే వాడుఅది నాకు తెలిసిపోయేది అప్పు చిన్నప్పు తెలియదు ఉత్పిచు న్డి తెలిదు ఇప్పుడైతే మనం ఒప్పుకోం గాని ఒతిపచ్చుకున్నామన్నీ మా నాన్నగారూ అలా చేసారు దాని తర్వాత ఇంకొకసారి ఏందాంటె అప్పుడు నేను కరెంట్ నాకు బాగా ఇష్టం లైట్లు బిగించడంలాంటి చేస్తా ఉంటే ఒకసారి ఎర్త్ క్లీన్ జాస్తి తా ఉన్నాను క్లీన్ చేస్తా ఉండి అది పైన్నే ఉర్ టచ్ చేస్తున్నాను మళ్ళీ స్చ్ చేసునన్ను స్విచ్ చేసి మళ్ళీ చాపకునివెళ్ళి దాన్ని ఎత్త పట్టుకునేసాను
అబ్బా ఆ
ఇప్పుడు అప్పుడు అప్పుడు కూడా ప్రాణం పోయేది ఆ అప్పుడు కూడా ప్రాణం పోయే అది ఎన్న స్టాండర్డ్ అంటే నైన్త్ స్టాండర్డ్ మాకు ఒక ప్రెగ్నెంట్ ఇంటికి వచ్చినది ఎయిత్ ఎయి ఎయిత సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఆ టైమ్ లో మా అక్కపుడు
ఆ అంటే చిన్నప్పుడే ఈ ఆటలనే అడుగునేస్తున్నారు బా జాగ్రత్త ఉ
మ తెలుస్తాయిదా గంటలు మనకు దొరవద్దు గండాలు మూడు గండాలు పెద్ద గండాలు తప్ప పెచ్చుకుంట మళ్ల పెద్ద ప్రాబ్లం లేదంటారు. సొ ఆ రెండు సార్లు కరెంటు కుట్టింది. రెండు సార్లు కరెంటు కొట్టింది. ఆ మూడొసారి వచ్చేసి బావిలో అలా మూడు ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు ప్రాణాలు అంటే అవి ప్రాణాలు తీసే అంత ప్రమాదం.
చ్చితంగా కొంచెం ఇదైనా కూడా క రెంట్ అనేది చాల డేంజర్ కదా! ఇక్కడ రీసెంట్ గానే మా ఏరి యాలో ఒకతనూ కరెంట్ షాక్ కొట్టి ఇప్పుడు కోమాలోకి ఎళ్ళే స్టేజ్ లో ఉన్నారు. ప్చ్ ఇప్పుడిప్పుడే ఫ్లాట్ అయి పొయీ బ్రేయిన్ దగ్గర మ్మ్ ఫిఫ్టీ ఫీఫ్టీ ఆపర్చట్ను టి అంటున్నారు బట్ చూడాలి దేవుడు దేవుడు ధర్మాన తనకేం కాకున్నా ఉంటే బాగున్ను ఇంట్లో
ఫస్ట్ టైం అయ్యో చూడండి మన మీద, మ్మ్ మ్మ్ చెప్పండి.
షాక్ తగిలినప్పుడు మనం ఏమన్నా, ప్చ్ అంటే మనకీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మొత్తం మైండ్ అంతా బ్లైండ్ అయిపోతుంది కదా, అ ప్పుడు మనం ఏం తీసుకుంటే బె టరు ఆ బెడ్ షీట్ గానీ బెడ్ బెడ్షీట్ తో అసలు అసలు లాగలేం కదా ఆ మ ఆ వ్యక్తిని కరెంట్ షాక్ నుంచి మనం ఎట్ల బయటికి రానియాలి.
అదే అదే అదే బెడ్షీట్ నుంచి కొట్టాలి బెడ్షీట్ నుంచి కానీ ఇం కేదైనా కొయ్యి ఉంటది కదా కొయ్యితో లా కొయ్యితో కొట్టాలమ్మ అంటే ఇప్పుడు ఏదైతే కర ఆ కర్ర కర్రత కరత కొట్టాలి అది బ్రేక్ చేసేలన్న మాట ఐ మీన్ కయా వైర్ నీ నూ మన బాడీని ఏదైతే పార్ట్ టచ్ అయ్యుంటాది దాన్ని ఫస్ట్ విడదీసి
మ్ మ్మ్ మ్మ్ కానీ అంత ధైర్యం ఎవరు చెయాలి బ్రో. ఫస్ట్ ఊ ఫస్ట్ ధైర్యం చెయ్యాలి కదా, ఆ థాట్ రావాలి కదా మైండ్ లో
ఆ టైమ్ ఆ థాట్ రాదు రాదు రాదు ఆ తాట్ రానే రాదు ఇ ఇంకొకసారి పామ్ అవును అది ఖచ్చితంగా థాట్ రాదు అది ఎవరు అంత ధైర్యవంతులు చేసి చేయగలుతార అనమాట ఉమ్ చాలా దారుణమైన సిచ్యువేషన్ అనమాట నాకు ఫస్ట్ టైం కరం ష కొట్ నాకు చిన్నప్పుడు అనమాట నాకు తెలిసి ఫోర్త్ స్టాండర్డ్ ఉంటాను జస్టు పట్టుకున్నాను అప్పుడు నేను ఇది మీద వెళ్పోతూన్నానునమాట అరుచుకుంటూ అరుచుకుంటూ నాకు తెలియట్లే నేను ఏ చేస్తున్నాను ఇది మీద అలా అరుచుకుంటూ వెళ్పోతున్నాను అనమాట ఇప్పుడే మీరు అన్నారు కదా బ్లడ్ ప్లాటయిందని ఆ టైమ్ లో నాకు కూడా అలా ఐఎస్ బ్రెయిన్ పనించ ఇలా అలా అరుచుకుంటూ దీది మీద నను అదా వి వది మీద తెలి స్ట్రీట్ మీలి
కరెంట్ షాక్ ని కరెంట్ షాక్ నుంచి బయట వచ్చసారు
యాక్చువలీ కరెంట్ షాక్ రెండు రకాలు ఉంటారు ఒకట ఏంటంటే మెయిన్ మెయిన్ ఫేజ్ అంటారు సెకండ్ వచ్చేసి నెగిటివ్ ఎర్త్ అంటారు నెగిటివ్ పట్టుకుంటే చనిపోతారు అప్పటిక అప్పుడే అది లాగేసుకుంటుంది అది చనిపోన తర్వాత వదులుతా అన్నమాట మనిషని అది నెగిటివ్ ఎర్ అంటం వర్థ నెగిటివ్ నెగిటివ్ అది ఆ పాజిటివ్ ని పట్టుకుంటేమవుతుందంటే ఇసురు కుడుతుంది మనం దూరంగా పడిపోతం అంటే అది మన ప్రాణ వందదు మన ప్రాణ వందదు ఇప్పుడు మనగాని పాజిటివ్ కాని పట్ ఉంటే దూరంగా కుడుతుంది కదా ఇప్పుడు కిందగాని మన భూమి టచ్యిగాని అక్కడ కాని చెమ్ ఉంటే అది అప్ట్ట పెట్టుకుని అతే చంపిస్తుంది అంటే ఏంటంటే చప్పులు వేసుకొని ఉండాలి ఆ చాలా ఉన్నాయివి చప్పులు వేసుకొని ఉంటే మోస్ట్ ప్రాణల్క్ ప్రమాదకుంటా రాదు
అవి ఏ చూప్పులైనా వేసుకోవచ్చు కదా లైక్ హీలు గానీ హీలు ఏస్కోకూడదు
ఆ హు
హిల్ హిల్ హిల్ అన్ అట్లాంటివి యూస్ చేయకూడదు
ఈ ఏవైనా వేసుకోవచ్చు కానీ మనం మెట్ టలు వేసుకోకూడదండి మెటల్ వంటి మనకు అబ్ భూమికి టచ్ అయినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది కదా
ఆ ఆ
హు మెటలు టచ్ కాకూడదు అదే నిను చెప్పులు ఏమైన ఏసు కోశలండి చెప్పు లో మోస్ట్లీ ఏ మెటల్ ఉండదానుకోం
అవును ఉండదు
ఆ కాబట్టి జయచెప్పులైన వేసుకోవచ్చు
హు
సో నన్ను అట్టే ఆ రెండు సార్లు పాజిటివ్గా కొట్టింది కాబట్టి నేను దూర దూరంగా ఎల్లిపేనాను హా ఆ పాజిటివ్ అది ఆ అది తం తుమ్ భారీ మూడు ప్రమాదాల నుంచి తప్పించుకున్నా నేను మోస్ట్లీ
హుహూ
ఇంకా జరుగుతుంటై ప్రమాదాలు హు ఇంకోటెందంటే అమావస్య రోజు కొంచం డేంజర్ అని అని అంటుంటారు అన్నమాట అమావాస్య రోజు డేంజర్ అన్మాట అమావాస్య రోజు డేంజర్ అన్మాట పూలో కొంచెం ఆ హా హా ఇక్కడ ఏంటంటే ఏం అదనమాట కాబట్టి మనకి ప్రాబ్లెమ్ లేదు కాని కొంచం చాలా కేర్ఫుల్ గా ఉండాలి అలా ప్రాణాలు పోగొట్టుకునోలు బావి లో ఆ మర్చి బావిలో పడిన ప్రమాదం కూడ ఉంది కదా నాది బావి రెండు సార్లు కరెంట్ టు రెండు సార్లు కరెంటు బావి ఇంకోటి ఏం చెప్పిన నేను అదేనా
అదే చెప్పారు బావిలో మెట్టుల దగ్గర ఆ హు
టేసింది మూడు సార్లు ప్రమాదాం నుంచి తప్ పిచుకున్నాను నే నేనూ మా నాన్నగారు పొలం దగ్గర పోయేటప్పుడు నేను అంటే మిక్చర్ టైపోతుంది కదా మేమూ ఆ వేరుశనగ వరి ఏస్తాం అనమాట అక్కడ కోసేస్తాం కదా కాళ్ళు ఉండడానికి మా నాన్న గారు ఏళ్ళే వాళ్ళు నేను చిన్నప్పుడు ఏంటంటే మా నాన్న గారికి ఎక్కువ అటాచ్డ్ అన్ మాట మా నాన్న ఎక్కడుంటే అక్కడికెళ్లి పోయే వాడిని
ఉమ్ అంటే మీరు మీ నాన్నగారితో పాటు వెళ్ళేవారా ఒంటరిగా వెళ్ళేవారా
మా నాన్నతో పాటు ఇప్పుడు ఉండేవాన్ని ఎల్ పోయేవాడిని మా నాన్నతో మా నాన్న ఎక్కడికి పోతే అక్ క్రా ఇప్పుడు మా నాన్నగారు పొలంలో కట్లు కొట్టేవాళ్ళు అనమాట నేను మా నాన్ డు వెళ్ళిపోయెవాడిని చిన్నప్పుడు అనమాట ఇప్పుడు మనం ఎవరికొఒకరికి అటాచ్ అయింటాం కదా ఆ బాగా ఆ నిర్మాణ అంతుడ టచ్ అయ్యే వాడిని సో మా నాన్న గారూ...... ఆ.. పాము కట్టలు తేడానికి పోతే నేను కూడా మా నాన్న తో పాటు కట్టెలు తేవడానికి వెళ్లి పొయ్యేవాడిని అలా చేస్తున్నప్పుడు చీకటి పడినప్పుడు చీకటి పడినప్పుడు ఆ.. నాకూ భయమేసింది అనమాట భయమేసినప్పుడు మా నాన్న నాన్న నేను కొంచెం దూరంగా వెళ్ళి అదేదో కత్తి మర్చిపోయినాని నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు నాన్నా అంటే లేదు నాన్న నాకు భయమేస్తుంది అంటే వద్దు చీకటి పడిపోయింది నువ్వు నాక్ నువ్ కూడా రావద్దు నేను ఇల్లు తొందరగా ఎల్లి కత్తి తీసుకొచ్చేస్తన్నన్నాడు మన నడువులు అంటే మా పొలము అడవి పక్కనే
అంటే మిమ్మల్ని అక్కడే వదిలేసి
ఆ నన్ను మా నాన్న మా పొలం దగర వదిలేసి మా నాన్న అడవులెక్కి లేేసి నేను కత్తి తెస్తాను అని అన్నాడు మా నాన్న
ఓకే ఓకే ఓకే
గారు ఏం చేశారంటే ఒక రాయి